నమస్కారమండి. ఎవరండి ఎం ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి కూర్చొని ఉన్నాను, మీరేం చేస్తున్నారు?
ఏ ఏం లేదండి మేము గుడా ఖాళీగనే కూర్చున్నామండి.
అవునా తిన్నారా?
తిన్ తిన్నమండి. తిన్నం, తినేసినం ఎప్పుడో తిన్నది గుడా అరిగిందండి మళ్ళీ ఆకలైతుందండి. ఏంటండి?
మీరు సీరియల్ చూస్తరా?
నేనండి చూస్తనండి ఒక సీరియల్ చూస్తానండి అంటే స్టార్ మాలో వస్తాయండి సీరియల్ అంటే నాకి నాక్ ఇష్టంమైన రోండేరొందండి ఇల్లు ఇల్లాలు పిల్లలు చూస్తానండి. కార్తీక దీపం ఇప్పుడు కొత్తగా వస్తుంది నవవసంతం అని అది కూడా చూస్తా రొండు చూ
కార్తికదీపం మళ స్టార్ట్ చేసిలాండి
హండి తెలియదుండి అది చేసి కూడా సంవత్సరం దా సంవత్సరం నర అవుతుందండి.
మల్ళన
మళ్ళీ బావుందండి మొహం చాలా బావుంది మీరు చూడండి మీరు చూడదండి.
నండి సీరియల్ చూడను సమయం ఉండదు చూడడానికి నాకి
మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకు తీరుద్దా అండి ఇదంతా? మేము ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఇంటికాన్నే ఉంటానం కాబట్టి మేము చేస్తున్నా
అది ఏం అయిస్సధో ఏం అయి ఈయల ఎమ్మైత ధో, రేపు ఏమైతది ఇదేగా హ్హ్ కానీ బాలే బాలే ఉంటారుగా ఆ డైరెక్టర్లు అయితే బాలే ఉంటరు.
మీరే ఫస్ట్ టెన్సన్ పెడతారా రేపటి గురించి ఈ రోజు?
అ
అమ్మో హ్
ఆయ్ ఏము ఉంటద అండి ఇల్లు ఇల్లాలు ఆ నినా పప్పు వండానండి ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సి జెల్ ఏంటిదండి అసలు అది స్టోరీ? చెప్పరా ఒకసారి ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియో చూస్తా.
కుటుంబం గురించి అండి పెద్ద అది పెద్ద కుటుంబం అండి జాయింట్ అంటే పెద్ద కుం కుటుంబంలో ఆ పిల్లల గురించి వావ్ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించినండి అవి
ఊ ఉహు అంటే ఇగ అంటే ఇట్లా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడ తర మరి ఎలా
అంటే లేదండి ఒక పని మనిషి ఓ పెద్దవాళ్ళ ఒక పెద్దింటి కుటుంబం వ లో ఉన్న అమ్మాయి కిని అ ఆబ్బ్బా యీ అమ్మాయి ఉంటది కదా ఆ అమ్మాయి వాళ్ళు ఉన్ వాళ్ళ ఇంట్లో పని చేసే అబ్బాయిని లవ్ చేస్తాదండి ప్రేమిస్తది.
ఆహ
ప్రేమించి పెళ్లి చేసుకుంటది అది వాళ్ళ కుటుంబానకి నచ్చదు పనివాడితో పెళ్లి చేసుకు కోవడం ఏంటి మా మా చెల్లెలని వాళ్ళకు ఒక అక్క ఉంటది అ అన్నయ్య ఉంటడు వాళ్ళకి న చ్చదు వాని వి వాని పేరు రామరాజు అని వాని ఎప్పుడు టార్ వాని ఎప్పుడు ఏడిపించాలని చూస్తా ఉంటారు వాళ్ళు. ఆ చూస్తా ఉంటా డు అ ఇక పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పెళ్లి అయినాక పిల్లలు పుడతారు కదండి తప్పకుండా
ఆ
ఆమెకి ఇద్దరు పిల్ల ముగ్గురు అబ్బాయిలు పుడతారు, ఇద్దరు అమ్మాయిలు పుడతారు ఆ హిరోయిన్ ఆ ఆ ఇరోహిన్ కి మొత్తం అయ్ దండి ఐదుగురు ఆ ఐదుగురు కూడా ఆ ఆ వీరో కాడ ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి ముందటే ఇల్లు కట్టుకుంటాడండి.
ఆ
అమ్మాయి ఏంజంటే వమ్ వాడు ఏమనుకుంటాడు అబ్బా నా భార్య నాకు వాళ్ళ కుటుంబాన్ని చూడకుండా ఉండలేదేమో అనేసి ఆమె మీ ప్రేమతో ప్రేమ ఎక్కువయి వాళ్ళ ఇంటి ఉందంటనే వాళ్ళ ఇంటి ముందంటే ఇల్లు కట్టుకోండి. నారు వాళ్ళకి నచ్చదు వాళ్ళ ఇంటి ముందటని వాళ్ళు ఒక వాటిల్లో కూడా ఒక గీత గీసుకుంటారు ఆ గీత వీళ్ళు ట్టకూడదు ఈ గీత వాళ్ళు దాటకూడదు అని గీసుకుంటారు అంత విద్దకి వంత అదిలక్ తీసుకుని రోజు ఒకసారి తిట్టుకుంటా ఉంటారు రోజు ఒకసారి ఒకరి మీద ఒకరు యుద్దానికి పోయినట్టు పోతా ఉంటరు
ఉ
ఉ అలాగే ముగ్గురు పిల్లగాళ్ళకి పెళ్లిళ్లు అయినాయండి. పెద్ద అబ్బాయికి అయింది నడిపు అబ్బాయికి అయింది
అంటే అళ్ళ హీరోయిన్ కి హీరో అంటే పిల్లలు పుడతరు వాళ్ళ పిల్లల పెల్లి పెళ్ళిల్లు అయినయ్ ఆ పెళ్ళిల్లు అయినంక వాల జీవితంగా ఏ చేస్తా ఉంటర అంటే వాళ్ళకు
ఇప్పుడు పిల్లల పెల్లలైనా కూడా వాళ్ళకు గు చిన్న పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళంటి మీదే కోపం ఉంటారు వీళ్ళకు కూడా
ఉహు అళ్లపిల్లలకు వీళ్ళ పిల్లలకు పడదు
పడదు వాళ్ళకు కోపాలే ఉం అంటే వాళ్ళు ఇక రోజోజ దిట్టుకుంటా ఉంటారు ఏ ఏ సమయం వస్తదా వాళ్ళని ఎట్ల దెబ్బ కొడదామా ఎట్ల ఎట్ల వాళ్ళ మీద యుద్ధం మీద వాళ్ళ యుద్ధం మీద పో వాళ్ళ మీద యుద్ధాలనికి పోవాలని ట్రై చేస్తా ఉంటరు వీళ్ళు
ఆ
చాలా బాగుంట వాళ్ళ పెద్ద పెద్ద కోడలు ఆమె ఆమె వళ్లి అని ఆమెకి ప్రెగ్నెంట్ అయితది ప్రెగ్నంట్ గా ముందుకే అయిందని చెప్తా ఉంటది వళ్ళ కుటుంబంలో పెద్ద కోడళ్లు కాబట్టి పెత్తన మొత్తం పెద్ద కోడలకే వస్తదని ఫస్ట్ పాప ఫస్ట్ ఎవరి పిల్లలు పుడితే వాళ్ళకే ఎక్కువ ఉంటది కదా ప్రేమా అది పిల్లల కా అది ఇది కడుపుగా ముందుకి నాకు కడుపు ఉంది అని చెప్తా ఉంటది
మళ్ళీ ఇయలా కాకుండా రేపుయినా బయట పడుతుంది కదండి అది
అది దానికి తెళ్లియట్లేదు అది ఎడ్డిది చాలా చాలా ఎడ్డిది కాదు అది కొమ్మల ముంచి తెలివి ఉంటే దానికి మొ మొత్తం అంటే ఇద్దరు మంచిగా కోడుంటే దానికి ఊరుదు అంటే నడిపి కోడలు చిన్న కోడలు మంచిగా కలిసి ఉంటారు పెద్దా ఆమెతో ఎక్కువ ఉంటరు దానికి నచ్చదు అది ఈ పిల్లను ఎప్పుడు అంటే నా స్నానం పోతదేమో పెద్ద కోడలు స్నానం పోతదేమోని అది ఎప్పుడు కడుగుదా కడిపోయింది ని చెప్పుకొని అంతా ఇప్పుడు వాళ్ళ మీద కడుపుతూ ఉన్న నాకు అది కావాలి ఇది కావాళి నేను ఏం పని చేయను అనేసి వాళ్ళ మీ అంతా
అది
పెడతా ఉంటది
ఆ అట్లా గడుతా ఉంటది వ రోజులు పని చేయకుంటే ఏ జేయకుండా
ఆ నడిపి ఇ వాళ్ళ యారాలమో నడిపామేకు జాబ్ ఉంటది గవర్నమెంట్ జాబ్ వాళ్ళ అత్తకు ఇష్టం నా గవర్నమెంట్ కోడలని ఇష్టపడతా ఉంటది చిన్న కోడలేమో సొంత మా ఇంకా అన్న కొడుకు అన్న అన్న బిడ్డ కాబట్టి మేన కోడలు కాబట్టి బాగా చూసుకుంటాది వాళ్ళి ఇద్దరు దగ్గర వాళ్ళు నాకేం లేదు నన్ను చూసుకోదని పెద్దదానికి ఒళ్ళు అండి ఆ పెద్ద కోడలు ఎట్లుంటది మొత్తం దానికి ఎప్పుడూ ఒకరి మీద ఏడ్చే బుద్దే ఉంటది
మ్ అయితే అదే అండీ ఇంట్రెస్టింగ్ ఉన్నది సీరియల్ నేను కూడా చూస్తా మీరు చెప్తుంటే భలే ఉన్నది నేను చిన్నప్పుడు చేశరిక పర్ని ఏం చేసేదండి బాగా నాకు బాగా ఇష్
మీరేం చేయల్ చేసారండి
ఆ సి నేను సీరియల్ చూడనండి ఇప్పుడు కాకుంటే చిన్నప్పుడు శశిరిక పరిణయం చూస్ చ్చేది చాలా బాగా అనిపిచ్చేది నా టెన్త్ క్లాస్ లో అనుకుంటా ఆ సీరియల్ మళ్ళా పెట్టినా చూసే రకాన్ని ఇప్పుడు నేను ఆ ఎప్పుడు ఎప్పుడు పెడత మళ్ళా పెట్టినా బాగుండరా మళ్ళా చూద్దాం అన్నట్టు అనిపిస్తది
అవునవును శశి శశిరేఖ అవును ఆ ఆ శశి బీటెక్ దాని
బాగా జూసేది మ్ బాగా జూసి దా సీరియల్ మేము బాగా ఉంటే బాగా నచ్చది ఆ తర్వాతకి బ్రహ్మముడి చ న్నండి మొన్నటి వరకు మా టీవీలో వచ్చాయి బ్రహ్మమూరి సీరియల్ చూశాను కానీ ఆ ఇ కానీక అది వాళ్ళు చనిపోయేళు హీరో హీరోయిన్
అదేండి మధ్యాహ్నంపూట వస్తుందండి ఆ స్
అట్లా ఇగ నాకు ఇంట్రెస్ట్ పోయింది మళ్ళా అ సీరియల్ మళ్ళా ఫస్ట్ నుండి వత్తాందిగ ఇక మళ్ళ అంటే హీరో హీరోయిన్ చనిపోతారు వాళ్ళు మళ్ళా ఊడతారు ఎక్కడనో అట్లేగా నా ఇంట్రెస్ట్ వోయిన్ మొత్తం ఆ సిర్యల్
అయ్యో ఇంట్రెస్ట్ ఏ పోయిందండి
ఈగజు కూడండి ఆ సీరియల్ జూస్తా నేను ఏయాన్ ఆ
ఇప్పుడు ఏంటి అఏమి సీరియల్ చూడట్లేదా ఏమ కొత్త సినిమా కలుసా అ
ఇంకా ఏం సీరియల్ చూస్తారండి మీరు అదొక్కటేనా ఇంక ఏదన్నా చూస్తారా
తర్వాతనే వస్తదండి కార్తీక దీపం అది
ఆ కార్తక దీపం డాక్టర్ బాబుదా
ఆ డాక్టర్ బాబు డాక్టర్ బాబు వంటలక్కదే
అయ ఈ సీరియల్ గురించి కార్తీక దీపం సీరియల్ గురించి సినిమా కూడా పోయి అది రవితేజ ఒక సినిమలో పాట అరనీకుమా ఈ దీపం అనుక్ కుంటా కార్తీక దీపం అనుకు అనుకుంటా పాట అక్కడ వాడి డ్యాన్స్ ఇస్తాడు మస్తు ఫేమస్ అయింది ఆ పాటల్లో కూడా వస్తది వేసుకోవా ఈ అన్నం తినవా నేను చచ్ మీరు చనిపోయినా ఏమంటది అది లాస్ట్ కు మీరు చనిపోయి నేను మీరేవో అంటది కదా ఆ అది బాగా ఫేమస్ అయిన డైలాగ్ అద్ ఇగ అందరు రీల్స్లో ట్రోల్స్లో ఇగ అన్నదే తినవా తినను మీరు చనిపోయిన తి నేన్ చనిపోయిన తినవా అందురు తినను మీర్ చెప్తే ఎందుకు తినాలనన్నా ఒక్కట్ సరుత్తడు వాడు ఇగ దెబ్
ఆ మొగుడు కొడతడేమో ఎవరు కొడతరే నిన్నూ నీ మొగుడు కొడతారు కదా మొగుడు కొ డ్తడ్ తినవా అన్ అంటడు. అమ్మ మీరు సీరియలే చూడరూ అంటరండి మీరు బానే చెప్తున్రు.
అది బాగా నచ్చిందన్నమాట ఆ డైలాగ్ నాకు అట్లా ఇగ ఆ ఎట్లా అసలు మస్తు ఫేమస్ అయిందది.
అవునం
ఆ పాట మీద గుడా వస్తది మళ్ళా అది ఎంత మంది డ్యాన్స్ చేసింలప్ పాటకు ఆరా నీకు మా ఈ దీపం అనుకుంట అసలు కనీ ఇట్ల ఫేమస్ అయితే వాళ్ళు ఇం కా సూపర్ హిట్ అయితయి కదండి.
అవునవున్ అవునండి బాగా నడుస్తుంది ఇప్పుడది కార్తీక దీపము బా ఇల్లు ఇల్లాలు పిల్లలు బాగా నడుస్తున్నాయి ఇప్పుడు స్టార్ మాలో అదే
మ్ అవునండి ఒకప్పుడు ఈ శశిరేఖది బాగా నడిచింది దాన్ తర్వాతకి కార్తీక చంద్రముఖి ఈటీవీలా చంద్రముఖి గుడా ఆవో మ్ నా చిన్నపుడు నేను మూడో తరగతో నాలుగో తరగతో చదు తున్నప్పుడైతే ఊకె చద్రముఖి చద్రముక్ ఖి చంద్రముఖి చంద్రముక్ మళ్ళీ ఇది గూడా ఇదేమో సీరియల్ ఉంటది పాముది. పాముది ఉంటద్ జూడు పున్నాగా ఆ పున్నాగా అది గుడా బాగా ఆననే అంటే చూడనండి చిన్నప్ ప్పుడు చూసేది బాగా మెమోరీ పవర్ ఉన్నది నాకు మంచి చిగుంటది ఆ పాట అనగా అనగా అనుకుంట వస్తదా పాట
అదైతే బాగుందండి మస్త్ పాడతారు.
ఆ మస్త్ వస్తుంది ఆ పాటే బాగుంటదండి నాకు మస్త్ ఇష్టం ఆ పాట ఎంత బాగుంటదో ఆ పాట ఇగ ఈ సీరియలన్ చూత్తె ఇగ మన లోకమే మర్చిపోతాం దాన్ని తిట్టుడు దీన్ని తిట్డుడు ఇదే క థ ఇగ ఆ అయీ ఆ మస్ అనిపిస్తదండి. ఆ మస్త్ అనిపిస్తది నాకైతే మస్త్ అనిపిచ్చేది కనీ ఇగ ఇప్పుడు చూడ్లేదండి మాక్ చూడరండి వాళ్ళు గుడా ఒకప్పుడు చూసేది కనీ ఊకిగ వాళ్ళు గొడవలు పెట్టుకుంట అళ్ళన్ లేరు ఇగ ఆ సీరియల్ ఈ సీరియలన్ గొడవ పెట్ కుంటాన్లని ఇగ ఏద్ జూత్తలేరు ఇప్పుడు చెప్తున్లు గదా సీరియల్ చూస్ కుంట చూస్కుంటే అన్నమే పెడతలేవ్ భర్తకని అంటున్లు కదా
ఆ ఇప్పుడు అదే వస్తుంద్
మ్ సరే అండి మరి మాట్లాడకుంటా అసలు సమయమే చూడ్లేదు నేనై సరే అండి